చపో లేదు లేదు నీ అదృష్టం ఏంటంటే ఫోన్ కాల్ కట్కాలే పో కట్టయితే ఫులు కట్ట యి ఆక కట్ కాలే
ఆ ఎట్నో గట్ కాలే ఆ అదే అనుకున్నా ఏంది అసలు అర్థం గాక నేను ఆలోచిస్తా తడబ పెట్టేస్తు ఉన్న దగనగా
అదే అయితే అయితే సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది అందుకు కట్ అ అలేదు ఆ సరే సరే నాకు అమౌంట్లు వస్తే చెప్పు అంతే ఆ అదే అక్క ఈ అక్కది ఇరవ టాస్క్లు అయ్యినాయి కదా క్లీ అవి ఓకే కొటినా అయితే అమౌంట్ చూపిచాగా చెప్ పక్క అని చెప్తాన్నా అక్కకు
ఆహా ఎవలే లే ఉంటే మర అటా కళ్యానీ కి నిన్న ట్రాన్స్ఫర్ పూర్తి అయిపోయింది కదా చెప్ వి అన్నదే
ఎ లేదు లేదు నేను జ్యూసిన నేను జ్యూసిన సెల్లు పడలేదు ఇంకా అమౌంట్ టోటల్ అమౌంట్ పడలేదు కొంత కొంత పడ్డాయి ఇంకా మొత్తం అమౌంట్ పడతాయి అని పెట్టిండు
మొత్తం ఎమౌంట్ బడతయని చ్చ్ పెట్టిండా.
కాల్స్ అయిపోయినాక ఏడు నుంచి పద్నాల్రోజుల్లోపు బడతాయ్ ఎమౌంట్లు. అట్లా పెట్టిండు కింద మేమ్ జూసెం ఇప్పుడు శ్రవంతక్కకి గూడా అట్నే పెట్టిండు.
ఆహా అది పద్మ బే
హ్మ్
ఏ అయిది బ్యాన్ చెపి సివున్నే బస్ట్ర్ బేస్తునట్టు గ ఉంది గ అయితే ఈసారి.
అవును అక్క ఎయించుకోవాలి నేను ఎయించుకోమనే అంటన ఏయించుకో హ్మ్.
కొద్దిగ
అంతే ఎయించుకో బాగ్గాకుండ ఒక నెలకియించుకోరాండు ఒక మూడు వందల్ దైతే అయిపోయె. హ్మ్ హు హ్మ్ నెలకేయించుకో రెండు మూడు నెల గాకుండా. నెల నెల కేయించుకోవా నువ్వు
నేను ఎయించుకోను రా ఎప్పుడైనా అర్జెంట్ అవసరం ఉంటేనే ఏమొన్న బ్యాంక్ లో. కొత్త బుక్ దీసిందనీ అవసరముందని ఎపించుకున్న. ఉందా అంత ముందు పెళ్ళి పోతాంట ఫోన్ లో బ్యాన్స్ లేకపోతే నేను ఒకనే అది ఇబ్బంది అని అప్పుడు ఏపిచిన.
హ్మ్
అద్దే రెండు మూడు నెల్ల ఒసారే ఏపిత్తా. ఈ మధ్య ఆ ఉన్నాయి అన్నీ ఫెమ్ ఫోన్ నెంబర్ తోటిది. కునేద
ఆ సరే అందులో అమౌంట్ లో ఎన్ని ఉన్నాయి అమౌంట్ డబ్బులు లేంది అన్ని పెడదాం.
గిది చెక్బే కెనరా బ్యాంక్ ఏం లేదు. ఇది ఇదివేచెత్తనం దండరయి ఇబ్బంది పడతది. కెనడా బ్యాంక్ అయితే అక అక్. అక్కడ మా లేటి తీస్కోదు గద రాజపేట్లో కూడా కెనరా బ్యాంకే గ.
అక్కడ దొద్దులే ఇక్కడే.
మరే ఇదే పెడదామ్. మహిళ సంఘాలున్నాం గదా ఇడ్నే
ఆ అది పెడతే పె రన్నింగ్ ఏ ఉంది ఇగ.
రన్నింగ్ ఏ
ఇరవై టాస్క్ల్ అయిపోయాక మిమ్మల్ అ రిజల్ అకౌంట్ పెట్టండని అప్పుడు మాయేమో ఇప్పుడు మేము అల్రెడి అకౌంట్ అలై పెట్టి ఉన్నాం కాబట్టి మమల్ని అకౌంట్ లుఅడుగుతలేవు మాకు ఎమౌంట్ పడతానాయి మీకేమో అకౌంట్ జాయిన్ చేయాలి అట్లా అందుకు
సరే ర చేద్దాం ఆ అయితే అయితే ఫోన్ బాగా చూపించుకుంటాలే ఈ నెల అయితే
ఆ ఎంచుకో ఒక మూడు వందల తోటీ ఇప్పుడు ఎమౌంట్లు పడాల వాడు మన కనెక్షన్స్ అకౌంట్ మన అడ్రస్లు పెట్టాలన్నా అన్నెట్లు ఉండాలి కదా అట్లా నేన్చుకొ ఇక్కడ అయిపోద్ది
హు
మరి అన్నసెల్లు వైఫై అని చేయొచ్చు అమ్మలు సెల్లు వైఫై అని చేయచ్చుంటే ఒక పూట చూడు ఒక రోజు చూడు
అదే లేదు చూద్దాం వచ్చినంక దాని బట్టి రెండు రోజులు చూస్తే రెండ్రోజులు చూస్తే దాన్ బ మళ్ళీ ఇయ్యలేద కళ్యాణ్
ఏంటిది
మల్ల టాస్క్ లు ఇతడ ఎమ్మటెమ్మటే ఇయ్యాడుగా
ఇయ్యడక్క అంటే మన ఇష్టం మనకేం తెలవదు వాని చేతుల్లో ఇండియా మొత్తం నడపాలి కదా అక్క
ఆ
మన ఒక్క మన ఒక తెలంగాణనే కాదుా ఇండియా మొత్తం కవర్ చేసుకుంటూ రావాలంటే టైం పడుతది మనకి మళ్ళీ ఏదో రెండు మా ఏముంది అక్కఇంటి దగ్గరుండి మాట్లాడతాను ఇస్తాండు మాట రెండు వేలే గాని వెయ్యే గాని మన ఏమన్నా ఇండకు పో ఇది చేసేది కాదు ఏదో నార్మల్ గా మాట్లాడినట్టు మాట్లాడతామ్ రెండు వేలు లెక్క ఇయ్యాల మన కరె పది నిమిషాలు మాట్లాడి ఇరవై కాల్స్ మాట్లాడితే చూద్దాం ఎన్ని పడుతాయి ఏంది అనేది
అ
కద మళ్ళ మన తెల మక్ పించన్లు రెండు వేలు వడ్డయ్ ఆ క
ఇప్పుడు పడ్డట్టు ఏం జూపియలే పడతా కళ్యాణ్ కి ఏం పడ్డట్టు జూపియలే
ఒక నాలుగొందలు వడ్డట్టు జుపి వచ్చినట్టు అవి గూడా మా అక్క ఏం జేసింది ఒక నాలుగైదు కాలు ఫోన్ మాట్లాడి వాటిని క్లిక్ గొట్టింది అంటే పంపింది
ఉమ్
ఇంకా అమౌంట్లు చూపిస్తా అండి ఇంకా పడతాయమ్మా అని కింద వెట్టిండు. అట్లా ఉమ్ అదేం కాదు అందే వరుసగా మొత్తం అమౌంట్ లు పడతాయి అప్పుడు మాకు రెండు వేలు మాకు అన్నట్ కనట్టు చేసుకొచ్చిండు ఇప్పుడ్ కుడ్ జెప్తడు కాక్పోతే ఆ సార్ చెప్పిన రూల్ ప్రకారం పది నిమిషాలు మాట్లాడాలి ఏ డిస్టబెన్స్ ఉండొదు ఇవన్నీ చెక్ జేసి ఇత్తడు ఏమో అన్ అట్లా ఒక కొంతమందికి ఎక్కువ పడతాయి కొంతమందికి తక్కు వొ వర్ తయ్ మేము ఫస్ట్ యేశింది ఏందన్ ట్టే తెలుగులో టైపింగ్ గదా అప్డు మాకు రెండు వేలు కరెక్ట్ గా బడ్డాయి ఇది కొంచెం ఫోన్ మాట్లాడుడు జేబట్టి ఈ సిగ్నల్స్ జేబట్టి ఇబ్బంది అంతే ఉమ్ అట్లా
ఆ ఆ
చెప్పు అప్పుడు చేయపోతురి చేయండి అని అంటే అందరికి ఎవర్ జేయ్పోతే
అప్పుడ్ నాకాడ ఫోన్ లేదు లేరా
ఆహా
అప్పుడ్ యాడుంది నాకడ ఫోన్ లేదు మీ అన్న ఫోన్ ఉంది గాని మీ అన్న టయానికి చేయ్యక్పోయినా వాళ్ నాకు ఇబ్బందయ్యేగదా మళ అన్న అన్న పోయి అన్న టయాన్కుండీ ఉండపోయ అది పోయి ఇది సిగ్నల్ మీదిబ్బందని ఇ మోన్నా దానివల్ల ఆగిపోయియి ఇప్పుడు ఫోను నా చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మీ అన్న లేకుండా నడుపుతుంది ఇప్పుడు నాకు అదేమి ఉండదు కదా మరి ఇబ్బంది కదా అని చేనికి పోయి ఇప్పుడు దాకా రాకపో సపోజ్ చెప్తాన్నా ఇప్పుడు ఆ టాస్క్ వచ్చింది చేయాలకో ఇబ్బందిదు
అదే బాక్స్ పట్టుకపోతాడు అక్క వస్తాడు అన్నానికి చీ
అన్నం తినే పోతాడు రా ఆ ఏంది తీసుకుపోయేది అంటాడు తీసుక పోడు ఇంటి కాడ నుంచే తింటాడు
వస్తాడు తినిపోతాడు అంతే చేతిలో బండి ఉండే ఉ అంతే ఇక్కడ మనిషిని బట్టనే పెట్టే కాయల్ లని
ఉ మనిషిని బట్టి ఇంకా ఉ అయిపోచ్చు సర్లే అక్క ఏం కోస్తారు చీకటీ పడితే టారిగా
లేదక్కా ఇయ్యాల అయిపోయింది కాయలు తేజాలు త్రీ ఫోర్ వన్ రేపు తేజాలు త్రీ ఫోర్ వన్ అ తేజాలు బాగాలే మక్క త్రీ ఫోర్ వన్ ఎక్కువాలి
ఆ
అయితే రేప్ భూమి నుము బేక్డా అక్క
మేణువు వేసిర్ర
ఆ మేడం
ఓహ సింగారపటకి వస్తానిగా
అో కొంచం బాగా పండ్లునకా ఉండాలి మీను మీనుము గోస్ అయిపోయాక అది ఇంతల్ ఈ రెండు మూడు రోజులు గడుస్తుంది కదా అప్పుడు అది అట్లా ఏ మొక్కం మన తెలివతే ఇక్కడబ్బందలు కట్ట కడచేను
హ అయితే ఇటున్నదా
మీనుము పేసరా రెండు
పెసలు ఉన్నా ఓహో పేసర్ పున్సారుకు న్యారు న్నాయి రెండు కిలోలు కొన్న పసలు అటనే ఉన్నాయి
హిందు మంచి దోషాలు పోసుకోవచ్చు కదాక
ఏమన్నా నాకు కుక్క అను ని పోయలేదు ఎత్ నవున్న శనగలో కొన్న రెండు కిలోలు కొన్నాయి ఇడ
ఉ
ఆ శనగాలని ఆటు ఇట్నో దేవుడికడికి అట ఇటు అయిన గుగ్గులు ఉడకపెట్టి పట్టుకొస్తా కానీ ఇల్లవరు చాలడ్గే న్ని తిన్న అయిపోయింది కానీ పెసలు కద ఆడ పిల్లలే పిల్లలు కూడా పెద్ద బోజ నువ్ అంటారు నేనే రెండుసార్లు పోస్ చిన్న చిన్న గ్లాసులు కదం మూడు కిలోలు అల్టే ఉన్నాయి కిలో నరకి ఇం వాట్ కొనను లే బుడ్డ
అన్న పో అన్న టిఫిన్ చేస్తే తినడ దోస చెలట్
మీ అన్న కరెక్ట్ గా ఐదింటిలోపు లే ఆయన లేచిండనుకో
ఆ
చేసేలోపు ఆడ టిఫిన్లు రెడీ గా ఉంటే తింటాడు అది పక్క పెట్టాలి అంతే మీ పెద్ద పని నువు ఏమైనా చేసుకో సంబంధం లేదు లేవడం ప్లేట్ అన్ని చేతికి ఇత్తే తింటాడు చేస అని లేకపోతే అద్ద జోల్గే పోడు
ఏ మల్ల రాడు తినడు
ఆహా మళ్ళ వచ్చిన తినడు చేయడు
ఎందుకు బయట ఏమైన్నా తింటడ మరి అయిన మన ఊర్లో కూడా ఏం దొరకదు మన ఊర్లో యేడన దొరికితే దొరకవు
తగది కడ అది ఇలిదు అ
ఆ మరి చెయ్యలేదని ఏమన్నా అంటాడా ఎందుకు నువ్వు టైం చేయలేదని అట్లా కూడా ఏమన్నాడు నువ్వు చేసు పెడుతుంది తింటాడు అంతే మా అన్న
ఉ తిండికాడ తిండికాడ గోళ ఏమి ఉండేదులే కూరలు నచ్చకపోతే దార్ తూ ప్రవాసందరపో
ఇక తప్పదు లే ఎవరికో ఒకరి ఇంకొక మైనస్ అనేది ఉంటది తప్పదు
అందువల్ల
ఊ
టానే
ఇయ్యాల మటన్ వండినవా అయితే
ఆ మటన్ కొత్త వొండినా తిన్నాడు
మరేం అన్నాడు ఇయ్యాల గుడ్ అన్నాడా బ్యాడ్ అన్నాడా
నాకు అట్నే నచ్చుతాదిగ సైలెంటే ఇంకా మంచిగ కావాలంతుడు
అంటే కొంచెం వాళ్ళు తాగుతారు గా తాగుతారు కదాక్క వాళ్ళకు కారం కారంగున్ టారు ఇందాకు నోర్లు ఊ అట్లా
చే వండుతారా గాట్లేకుపోల య్యి లవంగాలు దాసం చె ఎలా ఎన్ని దాన్ని చేయాల్సిందే అప్పకిప్పుడు వెెళపోదని చేయాల్సి సల
అదే మరి నిక్ అంతకారామం నువ్వు తినగలుగుతావా
ఇ అడ్నే స తినకలుగుతఇగ
అదే అదే
గతిగా నళ్లు త రం సగా కొద్ తప్ప తప్పగా కల్పిత అళ్ళ చిక్కగా పల్స కల్పిత ఉప్పుజారగ. సప్పగా ఉంతది అది వేరుంటది. ఘట్ ఉన్నప్పుడు చప్పగా గల్పు ఉ.
ఆ సరేకు.
హమ్ ఓ.
అసార్ ప్రాబ్లమ్ ఏమిలేదు కాబట్టి లేకపో. కపోతే ఏమికాదు తినొచ్చు మనం కూడా కారం కారం నాకు కొంచెం ముందు అలసలు నేను బాగా ఒత్తుగా తినను మంట
ఆ అది కొద్ది కారం అదే అదేంలేదు నాకు. కారం పడతదిలే కానీ. వా ఈయాల్ట కదా. కొద్ది కారం అంత ఏం కాలేదు కదా హ్మ్ అందుకని
సరే అక్క మరి పది నిమిషాలు ఐయింది ఐదు రేటింగ్ ఇచ్చుకో
ఆ సరే వదిన
రాధికకు చేసుకో రాధికకు ఇంటికడా సిగ్నల్స్ ఉండవ్
ఆల్రెడీ ఇంటికే వచ్చింది రా
వచ్చిందా
ఆ ఇంటికనే వచ్చింది వచ్చినట్టుంది మరి ఏం మరి ఫోన్ మరి నేను అడగలే ఏవరో తినటానికి పిల్సుర పో
రాలె రాలె నాలుగు ఇంటి దాకా రాదట చేయ ఒక ఫోన్ అయితే మా ఫస్ట్ నార్మల్ కాల్ చేసి అడిగి చెయి
మీ అన్న ఇప్పుడే అటు పడిపోయిందు ఒస్తాడా చూసి దాని బట్టి చెప్తా
ఆ సరే సార్ సరే ఉంటాను అక్క
ఆ సరేల